హలో హలో ఆ వినపడతాంద్ర హలో
ఆ
ఆ ఇనపడ్తలే హలో హలో
హలో
ఆ కళ్యాణి వినపడతందా ఆ అదే మరి వినపడతాందా లేదా అని మీయ అమ్ములు అమ్ములు వాళ్ళిద్దరివి ఏం జెత్తన్నవ్ రా
ఏమి అక్కా హ
ఏం జెత్తన్నావ్ కళ్యాణి హలో హలో హలో హలో
ఇచే
ఏం చేత్తన్నావ్ అంటన్న
ఆ
ఆ ఏం పని చేత్తన్నావ్
నాడే గ పైన పెట్టి పోరా అని చెప్తాన
అవునా బన్నీ వచ్చిండా అప్పుడే
తన
బన్నీ వచ్చిండ అప్పుడే ఓహో స్కూల్ కు పోలే కాదు మర్చిపోయినా పోయిడి పోయిండేమో అనుకుంటాన్నారా
పోలే పోలే పోలే
వీళ్ళ వ్యాను వ్యాన్ మస్తు లేటుగా వస్తది ఆరు అైతుంది వాళ్ళ సరికి ఇంటికి
ఏ ఆరైతంది మొన్ననే మస్తు నీళ్ళ అన్ని వే ది ఉన్నాయటా
ఆ
ఉ ఇగ అందుకే సోమవారం నుండి పోతాడని ఉ ఉరుకున్నా
ఆ ఏం కాలేదు లే వాళ్ళ పోూతురు ఎండకి
ఆ ఇ నిమ్మలంగా సోమార్ నుండి పోతాడని
ఉ
ఎం చేతల్లు అక్క
ఏమున్నది రా ఏం లేదు ఏము ఉరుమతాంది వర్షం పడు తే బాగుండు సూత్తన్న పడుతది ఏం చేస్తాదో ఇయ్యాలన్నా
అయితే ములిగీలు కూడా బాగోట్
ఏ ఏం బల్లే ములుగుల కూడాడా మామూలు జల్లే పడ్డదిరా బిం పోయినం సాయంత్రం ములుగు ఫంక్షన్కిి పోతి కదా
మ మష వరదలు పోయినాంటది
వారదాలు పోలే పాడు పోలే నిం ఫంక్షన్ కి పోయినా కదా నిన్న సాయంత్రం ఏ పల్లె మామూలు జల్లే పడ్డది మా ములుగానే ఉన్నది అక్కడ కూడా వర్షం
నైట్ దాకా ఆడనే ఫంక్షన్ కాడ
ఆ కరెంటు పోయి కరెంట్ అక్కడ ములుగులో కరెంటే పోలేదు అక్కడ ఉన్నది కరెంటు మన ఊర్లోనే తీసేసిండు
అంతేనా మనకే తీసేసినట్టున్నారు
మనకే పోయింది కరెంటు వాళ్లాకు ఉన్నది ఆడ పోనే పోలే నైట్ వచ్చరికి పదిన్నర అయిందిలే పదయిందో పదిన్నర అయింది అంతే
గప్పుడే కరెంట్ వచ్చింది అసలు మేను రాత్రి నిద్రే పోలే అటు ఇటు తిరిగినా కరెంట్ వచ్చినాక గప్పుడు నిద్ర పోయినాం
ఉ అదే పదింటికేమో వచ్చింది కరెంటు ముడుగులో గూడ ఇప్ ఇట్లనే గాలి దుమారం అట్లా లేసిింది కాని పెద్దవా అంత ముందు జల్లు పడిపోయింది మేము పోయినాక వర్షం లేదు ఇగ ఇగ అల్ల ఫంక్షన్ హల్ల కాబట్టి ఇంగ మంచిగానే ఉన్నది ఏమున్నది చల్లగా ఉంది మంచిగా మ్
మ్ హు కుష్వేరేండక్క మరి
ఉన్నాడ్రా మ్యాస్ హోమ్ వర్క్ మ్యాస్ టేబుల్ చేేమని ఆ ఇచ్చినక అసల్ ఇయ్యేమొ వాళ్ళు ఇగ అక్కడ దూరం నుంచి వచ్చేసరికి సాయంత్రం నాలుగైతదని అబ్బాయి వాళ్ళు అందుకని సాయంత్రం పెట్టుకున్నారు హైదరాబాద్ దగ్గర ఏదో ఊరట పక్కన
జాబే నట్నా
సాఫ్ట్వేర్ కావచ్చు తెలియదు నాకు నేనైతే అదే అనుకుంటాన ఇగ
స
అబ్బాయి బాగున్నాడు మంచి
అబ్ ఇద్దరు ఆడపిల్లను మంచిగ ఇచ్చుకున్నారు
ఆ ఇద్దరు మంచిగా హారిక కు కూడా మంచిగానే ఉన్నారు ఆ ఆ మంచిగానే ఇచ్చుకున్నార్ర నిజంగా ఇద్దరు జాబ్లే ఆ అక్కన్నే
మ్ ఆయన ఏం పని చేయడు ఏం పని చేయ్యడు అన్నందుకు మంచిగా జాబోళ్ళు దొరికిళ్ళు పో అల్లుళ్ళు అయితే
చూడు మరి ఆ సీన్ బాబాయ్ న ఏం చేయాడం లేదు మరి నిజంగానే
మ్ అయినా షాపు లోకన్న పోయేటోళ్ళే రోజు రోజు ఐదు వందల మన్న మాగ షాప్ లకు పోయేటోడు
అప్పుడు ఆ పోగాకప్పుడు పోయి కొన్ని రోజులు పెట్టిండి ఇప్పుడు అది కూడా తీసేసిండు లేదిగా
మ్ చాన్రోలైతుందా అక్క తీసేశి ఆహా అందుకే షాప్ పెట్ ఇగ ఇటు చేనేసుకుంటాల్ల
ఆ
ఆహా
కున్నా ఎప్పుడు ఏమంతా ఉండదురా వాళ్ళకి ఎప్పుడూ కష్టం ఎక్కువ పండవు ఎక్కువ
ఇంగ అంటే దానికి కొద్దిగా గట్టిగా చేస్తానే కదా అక్క అది పం
ఆ మనం పొద్ద్దాక బోరాడుతేనే అంతంత మాత్రం ఇగ
దానికి ఎన్ని మందులు కోడుతే అది పండుతాంది అ మందులు కొట్టంది అది ఎక్కన్ దాని మ్ ఏదైనా చేతనే అన్నట్టుగా
చెతేనే ఇగ ఇయ్యల రేపు వ్యవసాయం చేస్ చిన్ దాని కంటే ఏదైనా పని చూసుకుంటే బాగున్నటున్నది
ఏ అస్సలు అంతా నీరసం అనిపించి పిచ్చి పిచ్చి అనిపితాంది ఇ ఎం డలకు వమ్మా ఈ ఎం అసలు నిన్ననైతే నీ ఇరుగా దంచుతది కావచ్చు వానను
ఓ అసలు ఆ ఊరు ములకి ఆ మేరుపులకి ఎంత వర్ష పడుతదో అన్నట్టు చేసింది
అవును ఉరుముతాంది కాని అటు హైదరాబాద్ సైడ్ బాగా మబ్ వచ్చిందట
ఆ
ఓ ఇప్పటిదాకా మా చెల్లెతోటి మాట్లాడిన నీకు బిజీ అతంటే. ఉ నువ్ ఇంతకు ముందు బిజీ రాలేదా
ఆ బిజీ వచ్చింది అప్పుడు
ఆ బాగా మబ్బచ్చింది వర్షం పడితదిగావచ్చు అంటాంది
ఆ
ఊ ఏ మాకు వాన్ లేద్ ఏం లేదని నేన్ మాట్లాతన ఇంగ అందుకే కడి జేషిన నువ్ ఫోన్ జేతనవని కడిజేశిన ఇంగ
మీ చెల్ల డ్యూటీకి బోతదరా?
పోదక్క ఇప్పుడు మళ్ళ ఎన్నేళ్ళు
అవునా
ఊ అప్పుడు దస్ బతుకమ్మ పండకి ఇక్కడకి వచ్చీరు కదా
ఆ
పోయినంక రొన్ నెలకేమో అయింది గంతే ఊ ఇపుడు ఆర్ రు ఎల్లినయ్ కావచ్చు ఆరుఎళ్ళి ఏడు వడతయి
ఫస్టు బాబా పాపనా?
బాబే
ఫస్టు బావేనా
ఆ అయ్యప్పుడు దసరాప్పుడు ఉన్నడు కదక్క ఊక అటు ఇటు తిరగలే
అదె ఇక్కడ మీ చిన్నబ్బాయే కదా
ఆ చిన్నబ్బాయే.
అదే ఆ అబ్బాయికి ఎన్ని?
ఎల్ నాలుగు వడ్డయ్.
మూడేలి నాలుగు వడ్డయా?
ఆ పోతాండు స్కూల్ కు
ఆహా
రెండున్నర వరకట ఇప్పుడు స్కూలు పొద్దున తొమ్మిది గంటల పోతే రొండున్నర దాకా
ఆ
అదే ఇదొక్కనెలా ఆ ఇది ఒక్క నెల వంపితె ఇగ మళ్ళ డిలవరన్నట్టు అటు ఇటు తిరుగుడే సరిపోది కదా
అంతే మరి
ఇంగ అందుకే ఈ ఒక్క రొంనెళ్లు పోతడు అన్
ఊ
ఉ పంపితాంది ఇగ
అదేలే ఇంక ఎవరన్నోకర అయితే అయిపోతది ఇంగ ఏమున్నదింగ
ఆ ఇదొక్కరు అయితే ఇగ కాకుండ ఎంచుకుంటే కతం
అంతే మరి
ఇప్పుడు ఎటు ఒతలేదు కదా ఆయన కడపుల వడ్డ కానించి బంజేసింది
ఆ
ఇగయినా ఉట్టి ఇ అటు ఇటు అయినా బడి వినాక చేద్దాం లే అనేసరికి మళ్ళ కడుపయింది.
ఆ
ఇంగ ఆయింతొకరు ఐనక ఏమనా చూసుకుంటది ఇగ.
అదే లే ఇగ ఇద్దరు ఒకరు అయిన తర్వాత మంచిగా కొద్దిగ వాళ్ళు కొంచం పెరిగితే
ఆ వాళ్ళ స్కూల్ స్కూల్ పోకుంటే మస్తు ఇబ్బంది కదా
అబ్బో ఇబ్బంది వాళ్ళు స్కూల్ పోయే దాకుంటే తర్వాత చూసుకుంటే ఏం కాదు
ఆ అసలు ఇప్పుడే ఈ మవిష మవిష పిల్లలే పొద్దున్నందక ఇంటికాన్నె ఉంటే అసలు ఏట్లనో కత్త అది గా పొద్దున పోవుడు సాయంత్రం వచ్చుడు అసలు బిటుకు బిట్టుకున్న పొద్దున పదకొండు గంటలకు తలుపులు పెట్టుకొని ఇంట్ల కూర్చంటే నాలుగు గంటల దాకా బయటికి వత్తలేరు
పిల్లలా
ఆ
ఏం చేస్తారు వాళ్ళ ఇద్దరు లోపట అసలు టీవీ పెట్టుకొని చూతారేమో
పొద్దుందాక టీవే
వరుణ్ ఇప్పుడు బయటకు వచ్చిండు కదా సైకిల్ పట్టుకొని
ఆ ఇప్పుడే ఇగో ఆడుతాడు మధ్యాహ్నం అప్పుడు ఆ ఇడ కూర్చొ కరెంట్ లేకుంటానో ఈడ కూర్చోరా అంటే కూర్చుంటాడు
ఆ
కరం నిన్న కరెంటు లేదు కదా
ఆ
మోన్నా పొదుందాక కరంట్లేదు కదా
ఆ
లేయకుంటే ఇక్కడ కూసో రా అంటే కూర్చొని ఆడుకుంట్రారు ఇక మధ్యాహ్న వీళ్ళు వండుకుంటాల్లు కదా
ఆ
చదుకుంటారని సప్పుడేక టీవీ పెట్టుకని ఇంట్లోనే టీవీ చూసుకుంట కూర్చంటారట
అయ్యో హా
పొద్దున ఏడున్నర పోతే వాళ్ళ అమ్మ సాయంత్రం ఆరు గంటలుకు రాబట్టే
ఆ ఆరైతాంది అచ్చేసరికి
ఇంగ్ అప్పుడ అప్పుడు మా చిట్టికి బోర్ ఒకటి ఆ ములి పోతు అందవల్ళ అమ్మలతోటి
నిన్న పోయిందికా
ఆ
హ
ఇగ అటో ఇటో మన అన్నో మనతోటి అద ఏదో ముచట పెట్టుకున్నా అట్న్నో మనం అది చేయరా ఇది చేరా అని ఏదో ఒకటి చెప్తాం తవే
అంతే మరి
ఇగ వాళ్ళ ఒక్కరు ఉంటే బిక్కు బిక్కు కూసున్నట్టుయి
ఉమ్ హు
ఏ స్కూల్క పోతర్లే కాని
ఉమ్
ఇక హాలిడేస్ ఉన్నప్పుడు ఇంటికంటే ఏమనిపోయాది కానీ వాళ్ళ స్కూల్ పోయేటప్పుడు మాగా మనం పోయినా ఏం కాదు కానీ వాళ్ళ ఇంటిక ప్పుని ఇంటి కాడ ఉండ బు
మన ఇంటి అందరు రోజు అదేద మాట్లాడుత అంటే వాళ్ళకి మంచిగా అనిపిస్తది మనం ఇంట్లో లేకపోతే అదో తీరుంటది వాళ్ళకి ఇంకా
వలకు ఇంట్లనే ఉండ ఇగ మా ఇంటి అసలు వాళ్ళు ఇంటికా ఉన్నప్పుడు మనం ఇంటి కాడ పోతుమే అని మనకే రందు రంది అనిపితది
హాహా
ముఖ్యంగా
అంతే మరి
ఆటో ఇటో ఎండాకాలం అయితే గడిపిచ్చిరులే
ఆ అయిపోయిందిలే మీసీను కూడా ఉండట్లే అంట కదా అటో ఇటో పో త్తానట కదా పనికి
ఆ పనికి ఇద్దరు కలిసి పోతాలు ఇద్దరు కలిసి వత్తాలు
ఆ అదే పనికి పోదాలట
మ్ రోజు ఇద్దరు పోత్తాలు వత్తాలు
హ్మ్ ఏమోలే ఇగ వాళ్ళు స్కూల్కి పోతే స్కూల్ టైం అయితది అమ్మాయి చె హాస్టల్కి పోతదయె
ఆ స్కూల్ పోతే ఏం ఉన్నదిలే స్కూల్ పోతే ఇంకా మంచిగా టైం పాస్ అయితది మా వరుణ్కు అంత ఉండదు గాని మా చిట్టికి ఉంటది అయ్యో మా అమ్మ లేదన్న ఫీలింగ్ ఆమెకుఉంటది కాని మా వరుణ్కి ఉండది
ఆహా
పక్కన కూర్చుంటాడు కుర్చుంటాడు కూచుంటాడు ఈ ఆడుకుందమఅని ఆడుకుంటారు ఇగ ఏదనా ఉంటే తింటడు మధ్యాహ్నం అన్నం తింటడు అసలు వాళ్ళ చెల్లెలు లేకున్నా కూడా ఒక్కడే టీవీ పెట్టుకొని కూర్చుంటాడు నిన్న
ఆ టీవీ బా చూస్తార్ర వరుణ్ ఫస్ట్ నుంచి బాగా అలవాటు వాడికి
ఆ అస్సల్ ఇ ఇంత గొల్లెం పెట్టుకొని బయటకి వచ్చ
ఆ గడ పెట్టుకొని ఉంటాడ లోపట
ఆ లోపల గడపెట్టుకుంటాడు దేనికన్నా మనం తే ఓ పిల్వాంగ పిల్వంగ తలుపుదిత్తాడు
అందులో కొద్దిగా ఒక్కోసారి వరుణ్కి తొందరగా వినపడదు
ఆ ఏందో ఇప్పుడుగ చెవుదేమో చేపిచ్చిన కాన్చి కొంచెం నయమే అ
కొంచెం నయమే రా అప్పుడైతే అసలు మరి ఘోరం అసలు అస్సలు వినపడకపోయేది అప్పుడు ఆ మధ్య క్లీన్ చేసి వరంగల్ తీస్కపోయను చూసినవా ఆ ఆ వరంగల్ తీస్కపోయినాక సెట్ అయింది వాడికి ఆ అప్పుడే సెట్ అంత ముందు అసలు ఘోరాం అసలు పిలుతాంటే పలకనే పలకపోయేది
పలక పోయేది అప్పుడు అసలే ఈ ఇప్పుడు కొంచెం బెట్రే అక్క
హ్మ్
హ్మ్
ఇంకా బన్నీ ఒక్కడేనా బబ్లు కూడా పోయినట్టున్నాడు కదా ఇలా హాస్టల్ పోయిండో ఎటు పోయిండో మరి
ఏ హాస్టల్ పోలే వాళ్ళ అక్క కాడికి వచ్చిండు వచ్చి హాస్టల్ చూసుకొచ్చుకోవాలి నేను కూడా అని అన్నాడు అడా
ఆహా
ఆయన పాలిటెక్నిక్ చేస్తాడట గాని పాలిటెక్ మీకు వోళ్ళలకు గవర్నమెంట్ సీట్లు దొరకుడు కష్టం
ఆ